సేతో ఒక ప్చ్ బాగా ఇతరులు అతిథులు వచ్చినప్పుడు వాళ్ళని బాగా అబ్బా చాలా బాగుంది అనిపించ అనిపించుకోవడానికి మీరు ఏ వంటలు చేస్త సారు ఆలు ఫ్రై చేస్తను, చికెన్ కర్రీ చేస్తను. ఓకే సో ఇంకా రసం చేస్తాను సాంబార్ చేస్తాను అయితే ఒక్క నిమిషం మీరు ఆలు ఫ్రై అన్నారు ఆ చికెన్ చికెన్ ఫ్రై చేస్తాన్నారు రసం చేస్తాన్నారు సాంబార్ చేస్తాన్నారు కొంచెం ఒక్కొక్కటి సింపుల్గా ఎలా చేయాలో మీరు ఎలా చేస్త సరి తర్ చె చిన్న చిన్న ము కట్ చేసి వాటర్లు వేసి ఆనియన్ కట్ చేసి తాలిపు దిన్సులు వేసి ఫ్రై చేయాలి చికెన్ క్రై బాగా కడిగి పెరుగుల నానబెడతాను తర్వాత కొంచెం మారినట్ అయిన తర్వాత సేమ్ ప్రాసెస్ ఓకే అయితే ఉ తల మసాలాలు వాడతారు మసాలా పౌడర్ వాడతారా పేస్ట్ వాడతారా ఏ మసాలా పడతాను నేను రెడీమేడ్ మసాలాల కన్నా నేను ప్రిపేర్ చేసుకుంటాను ఓకే ఎట్లా జేస్తరు ఏ ఎండుకొబ్బరి గసలు ఇలాచి లవంగా మిరియాలు ఇవన్నీ వేసి పేస్ట్ చేసి ఆ పేస్ట్ వేస్తాను గా యేస్తారా ఫస్ట్ దించే ముందు వేస్తాను అయితే ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత చికెన్ ముక్కలు వెంటనే వేస్సరా ఏద మసాలా కదపి మసాలా కలిపించి మ్యారినేట్ చేసినది వేస్తాను ఓకే సో దాదా ఎన్ని నిమిషాలు పట్టొచ్చు అబా హదేనా హాఫ్ అన్ అవర్ ఓకే సో తర్వాత డిష్ చెప్పారు మీరు సాంబార్ సాంబార్ అని నాకు చాలా ఇష్టం ఇష్టం ఆ మీరే సలహా చేస్తారు మీరు ఆంధ్ర సాంబార్ చేస్తారా తమిళనాడు సమ్మయం సాంబార్ చేస్తారుా లేదా మీ హోల్ రెసిపీ ఏదంటే అని చెప్తారా కొంచెం సాంబార్ పప్పు ఉడుకు బేట్టి వెజిటబుల్స్ అందులో వేసి ఉడక పెట్టి అ రెండు కలిపిన తర్వాత చింతపొండు పులుసు వేసి మసాలా వేసి సాంబార్ మసాలా తానం పెడతాను చింతపండు వేసి ఓకే దాంట్లో కరివేపాకేమన్నా వేస్తా తప్పకుండా తాలింపులో వేయాలి ఆ ఓకే సో ఇప్పుడు ఆ రసం ఆ ఏమన్నారు ఈ పొటాటా ఫ్రై అన్నారు చికెన్ అన్నారు చికెన్ కూడా ఫ్రై ఆ కరీ గ్రేవీ గ చేస్తా చేస్తారు దాంట్లో సాంబార్ జస్తారు ఆ సాంబార్ తోడ్లు ఏమన్నా వాడతారా సాంబార్లు ఉంటాయి ఆచి సాంబార్ చేస్తార్ అ సో అతిథులు వచ్చార అనుకోండి ఎట్లా సర్వ్ చేస్తారు మీరు అంటే ఏ కర్రిఅందు ఒకేసారి కలిపేస్తారా లేద ఎట్లా సర్వ్ చేస్తారు మీరు అక్కడ పెడతాము వన్ బై వన్ మళు వేసుకుంటారు వాళ్ళు వేస్కంట వేస్కొ నడీతారా వాళ్ళు ఎక్కువగా అడిగితాను ఎక్కువడింట ఓకే జనరల్ గా ఏంటంటే ఆ ఈ తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో వేసుకోండి వేసుకోండి అని చెప్పి ఆ అంటూ ఉంటారు ఇ మో మహమ్మా పాడలో నేను అల బాధ పెట్టను ఓకేే సో మీ మిమ్మల్ని ఎవరైనా ఇన్వైట్ చేశారా ఫుడ్ కి ఎప్పుడైనా ఈ మధ్య ాల చాలా మంది కే ఏ స్పెషల్ వంటక మీ ఆఫర్ చేశారు మీరు అమెకు పాపురాం అంటే ఉండేవండి ఆమె బిర్యానీ ఉండేది మీరే మధ్య ఏమన్నా బయటికి వెళ్ళినప్పుడు ఏమన్నా ఆ ఏ స్పెషల్ డిష్ తిన్నారు దోస తిరున్నా మసాలా దోస దోస అ మసాల చాల బేస్ట్ అ ఆఫీస్ అడి ఆనిందర్ సిస్టం ఆనియన్ దోశ ఆనియన్ దోశ బయటికెళ్ళి తింటారా ఇంట్లో చేసుకున్నది తింటారా మా ఇంటికి వెళ్ళినప్పుడు తింటాం ఇంట్లో అయితే ఎలా చేస్తారు ఎప్పుడైనా చేసారని ఇంట్లో అయినప్పుడు దోసు పంచుగా చేస్తాను దోశ పండి ఎట్లా చేస్తాను ఫర్వరి ఉమ ఏ రేషనో ఒక
టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ లో వన్ గ్లాస్ ఆఫ్ దాల్
టు ఆహా వన్ గ్లాస్ అబ్ధ దాలా అది ఓవర్నడ్ నాన్బట్టాలి లేక అప్పటికప్పు ఇప్పుడు గ్రైండ్ చేసే టూర్మెంట్న్ బాగా వస్తాయి దాంట్లో ఏమన్నా కలుపుతారా టేస్ట్ కోసం ఊహూ చర్ణన్నా ఈ స్పెషల్ రెసిపీ ఉన్నట్టుంది ఆహా దాని చట్నీ ఏ చట్నీ మీ వాడతారా ఊహూ ఒకే మీరూ ఇవీ వాడతారా ఆ కొత్తిమీర న చాలా ఇష్టం కొత్తిమీర టమాటో పల్లి సో ఈ మూడింట్లో మీరు ఎక్కువ ప్రిఫర్ చేసేది ఏందీ.
పల్లీ చట్నీ
పల్లీ చట్నీ ఓకే అం నాకు కమ్మగా ఉంటుంది పిల్లలు కూడా చాలా మంది ఇష్టపడతారు అను కుంటా ఆ.. హు సో మీ బాబు వయసు ఎంత ఇరవై మూడు సంవత్సరలు అంటే పల్లీ చట్నీ చాలా మంది ఇష్టపడతారని నాకు అర్థ అవుతుంది ఒక్కసారి ఎట్లా చేస్తారో చెప్తారా పల్లీ చట్నీ మీరు చేసే విధానం
పల్లీ వే
పల్లీ వేపేసి ఉ ఉ ఉ ఓకే సో ఆనియన్ దోసాకి ఇది చాలా స్పెషల్ అనమాట దోశ ఆన్నప్పుడు మీరు కొంతమంది చాలా పాల్చు వేసుకుంటారు కొంతమంది కొ తిక్కుగా వేస్తుంటారు ఆ ఏ తరహా బాఉమ్ తిన్నంటారు ఊహూ ఆ ఇంకోటి పలుచగా అన్నట్టు నేను విన్నానండీ దోస వేసిన తర్వాత దాని పైన ఎగ్ కొట్టిన ఎగ్ఆ ఆ స్ప్రెడ్ చేసి ఎగ్ యోల్క్ఆ మంచిగా కమ్మగా ఉంటదని విన్నాను ఆ టేస్ట్ ఎప్పుడైనా చూసారా మీరు
చేస్తానండి
అండి ఓకే సో ఇప్పుడు ఇంతవరకు కూడా ఆ పొటాటో ఫ్రై గురించి మాట్లాడారు చెప్పారు ఆ చికెన్ కర్రీ ఎట్లా చేయాలో రెసిపీ చెప్పారు సాంబార్ ఎట్లా చేయాలో చెప్పారు ఆ తర్వాత ఈ మధ్య కాలంలో బయటి కేళ్ళినప్పుడు ఆనియన్ దోస ప్రిఫర్ చేస్తారు మీరని చెప్పారు ఆనియన్ దోస ఎట్లా చేస్తారో కూడా చెప్పారు సో దాంతో పాటు చట్నీ కూడా రకరకాల చట్నీల మీ కొచ్చనవి కొత్తిమీర టమాటో తర్వాత ఈ పల్లీ చట్నీ పల్లీ చట్నీ బాగా ఇష్టపడతారని చెప్పారు ఆ కొంచెం కొత్తిమీర చట్ చట్నీ నాకు చాలా ఇష్టమండి అది కొంచెం మీ రెసిపీ చెప్తారా
కొత్తిమీర కూడా బాగా కడిగిం
ఒక చింతపండ ఆహా ట్లో ఆనియన్స్ తిను వేస్తారా వేస్తామండి ఇప్పుడు కొత్తిమీర ఒక దగ్గరికి ఇట్ డిపెండ్స్ హూ హు ఓకే అది కొత్తిమీర చ దాన్ని అప్పుడు ఆ లూజ్ గా చేస్తారా మీరు లేక తి తిక్ గా జేస్తారా ఒక్కసారి లూజ్గా చేస్తాను ఒక్కసారి తిక్గా చేస్తాను సో చాలా బాగుందండి ఈ ఈ యొక్క ఏంటంటారు ఆ ఆనియన్ దోస దాంతో పాటు కొత్తిమీర చట్నీ టొమాటో చట్నీ పల్లీ చట్నీ కూడా చెప్పారు సో ఇంకా మీకు బాగా నచ్చే ఏదైనా ఒక వంటకం గురించి ఆ నేను వినాలని ఉందండి ఆ ఏది బాగా ఇష్టం మీకు అ హలో నెక్స్ట్ టైమ్ చెప్తానండి ఇంకొక ఒక్క రెసిపీ చెప్తే సరిపోతుంది అది ఆ బహుశా ఆ పప్పు మ్యాంగో ఇష్టం అండి ప్పు మ్యాంగో ఆ సమ్మర్ కదా మ్యాంగోస్ చాలా వస్తున్నట్టు ఉన్నాయి ఇప్పుడు అంటే పప్పు మ్యాంగో అన్నప్పుడు ఆ మ్యాంగో బాగా ఆ పండిన మ్యాంగో అంటారు రా మాంగో వాడుతారా వెరీ సింపుల్ అది రా మాంగో చూసుకోవాలే రా మంగో ఓకే సో అది ప్రాసెస్ కొంచెం చెప్ చెప్పండి సరిపోతుంది పప్పు కడిగిన తర్వాత మ్యాంగో కడిగి కట్ చేసి ముక్కలు పెట్టి మ్యాంగోతో పాటు ఒక్క టమాటో వేస్తాను. గ్రీన్ చిల్లీ ఆనియన్ అది ప్రెషర్ కుక్కర్ లో పెట్టిన తర్వాత ఉడికిన తర్వాత తాలింపు ఓకే తాలింపు మీరు ఏ తరహాలో పెడతారు, ఏమేం వాడతారు తాలింపుకి. ఎండు మిర్చి, జీలకర్ర, ఆవాలు, ఇంగువా ఇంగువ వేస్తారా ఓకే చాలా మంచిది కదా హెల్త్ కి ఇంగువ అన్నప్పుడు. ఆ అంటే అది ఫ్రై చేసి పప్పులో కలిపేస్తారా లేతే పప్పుని లో వ అది య ఇంకా ఎలాగైనా వెయ్యొచ్చు. మాంగోస్ ఎలా వేస్తే అలా యో మ మంచిగా నోటికి రుచి జ ఉండే విల్ డన్ ఉ పప్పు ఆ తలింపులో ఎసి మూత పెడితే ఆరోమా ఉంటుంది సో పప్పుతో పాటు ఆ సాధారణంగా నేను విన్నది ఏంటంటే ఆ పప్పు మంచి చిక్కటి పప్పు వండినప్పుడు ఆవకాయ కానీ దాంతో పాటు గి అం నెయ్యిగాని ఆ వేసుకుని తి చాలా
ఆ నేను ఆవకాయ నెయ్యి వేసుకుంటాను.
అయ ఆవకాయ నెయ్యి వేసుకుంటారు. ఆ దాంతో పాటు రసం కాంబినేషన్ బాగుంటు అంటారా లేేదండి సో ఇప్పుడు పప్పు, ఆవకాయ, నెయ్యి అది చాలా చాలా మంచి కాంబినేషన్ అని విన్నాను. నాకు కూడా చాలా ఇష్టం అండి. సో మీరు ఈరోజు చాలా వంటకాల గురించి చె సది ఈ ఇప్పుడే జస్ట్ ఆ పప్పు. మ్యాంగో అది సమ్మర్ లో చాలా మ్యాంగోస్ దొరుకుతాయి కదా. మరి ఆ పప్పు నేను కూడా ట్రై చేసి చూస్తాను పప్పు. మాంగోస్ చాలు ఇప్పుడు వచ్చింది మ్యాంగో సీజన్ ఆ చాలా బాగా చెప్తున్నారు మీరు. మీరు చాలా ఓప్పిగా చాలా విషయాలు చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్.